హాయ్
ఏమ్ చేస్తురు
ఏం చేస్తలే ఖాళీ
ఖాళీయా
ఓ మీ హలో
నేను కూడా కాలి అసైన్మెంట్స్ ఉన్నాయి కాలేజ్ వి చేయాలి
ఓ
మీకు ఏం ఉండవా అలాంటి అసైన్మెంట్స్
మాకు ఉంటాయండి కానీ మేము మిలా గా ఫాస్ట్ కాదు మేము కూడా మెల్లమెల్లగా చేస్తాం మేము
మాకు ఏమో అండి నీ నా లాస్ట్ అసై లాస్ట్ ఒకసారి చేసి పెట్టాను అవి ఇవి సేమ్ అనిపిస్తుంది
అవునా అలా ఉన్నాయా అలా
అనుకుంటాండి అదే అంటే ఒకసారి టూ అసైన్మెంట్స్ వచ్చినాయని మనంసి మేము చేసి పెట్టాం గుర్తుందా
ఆ ఉందండి
ఆ అవి ఇవి సేమ్ అనుకుంటున్నానండి ఇంకా ఒకటైతే సేమ్ అనిపించింది మిగతా అవి చెక్ చేయాలి
అయితే అదే అప్లోడ్ చేయొచ్చు అయితే
అదే అదే అలా చూస్తున్నానండి చెక్ వెరిఫై చేస్త చెప్తాను మీకు
మేము కూడా చెయ్యాలి ఇంకా అంటే క్వ్చన్స్ ఏమైనా సేమ్ ఉంటే చెయ్యచ్చు చూడలేదా మళ్ళీ చార్జి పిటి జనరేట్ చేసుకొని చెయ్యాలి
ఉ అవునండి ఇక
ప్లేగరిజం కూడా చెక్ చేయాలా దానికి
ఆఫ్ కోర్స్ చేయాలి కదండి తప్పగా
అ ఇల్ ఏంటి అన్ని స నన్గా పెడతారు కాలేజ్ వాళ్ళు
మన కాలేజ్ మాకు ఏం చెప్తా మా కాలేజీ గురించి చెప్పినా వేస్ట్
అంటే నెక్స్ట్ వీక్ సమ్ అయిపోతుది కదా అని
ఏ తొందరగా చేసేయాలండి మనం కూడా సేమ్ అండి అవి అసైన్మెంట్స్ అవి అప్లోడ్ చేస్తే సరిపోతుంది
సేమా వావ్ మ పని కూడా తగ్గిపోయింది
ఓ
చాల అయిపోయింది
ఇప్పుడుయి ఇప్పుడయి పొద్తుతున్నదిగ
ఆ అదే సేమ్ అప్లోడ్ చేస్తే ఇంకా డిలీట్ చేయలేదు ఫోన్ అట్లనే ఉన్నాయి ్యాప్ తప్పులు
అవునండి మంచి పని చేసాము మేము
చెక్ కూడా చేయలేదా ఓన్లు వచ్చినాయని తెలుసు
మీరు బోస్ నిమ్మరాంగా ఎప్పుడన్నా చేసుకుంటారు
క్లాస్ లో ఎవరు అన్నారు ఎన్ఎల్పి రాలేదా అని ఒక ఏటి టూ అనుకుంటా వాళ్ళు అన్నది
ఎన్ఎల్పి వచ్చింది ఆ ఎన్ఎల్పికిి అది గా రెం మనకి
కేసడి
ఆ అది దు డీటి డీటి
ఆ అచ్చా అచ్చా అవును కదా ఇక బిడ్ అయిపోయినాంక ఉంట ఉంటదేమో ఒక రోజు
ఉ
అదే ఎవరు అన్నారు అంటే ఓన్లీ ఫోర్ సబ్జెక్ట్స్ వచ్చాయి ఇంకొక సబ్జెక్ట్ రాలేదు అని అదే ఎయిటి టూ కాన్సెప్ట్ వీడియోను కున్నాను నేను
షెట్ అలా ఇట్లా అనుకుంటారు ఎప్పుడనా సార్ మీరు
అదే నాకు తెలియదు కదా ఈ రోజు తెదిలో పెట్టిర్రు ఎయిటి టూ వచ్చిన టాపిక్స్ అని అప్పుడు చెక్ చేస్తే వచ్చినాయి
హ్మ్
కా
ఇంకా చెప్పాలి మీరే
తిన్నారా
తిన్నామా అంటే తిన్నం
దిన్నారు
ఆ ఒక ఎగ్ బఫ్ తిన్నానండి
పస్ కూడా తింటున్నారా అండి బయటికి వెళ్ళి
బయటికి ఈ ఈరోజు ఆటో ఎక్కొచ్చాను కదండి దారిలోనే ఉంటుంది ఇ తీసుకొని వచ్చి తిన్నాను
ఓ గుడ్ జాబ్
థ్యాంక్స్ అండి కానీ పైసలు అయిపోతున్నాయండి ఏం చేస్తంది
ఇప్పసే కదండీ ఇ అయిపోతా ఉంటాయి అన్ని పైసలు కానీ తినలేం తినకుండా ఉండలేం కదా
ఈ రోజు ఆటోకు వెళ్ళాను ఆటోకు వచ్చాను
మీరు చూసుకోండి టైమింగ్ బస్సు ఎప్పుడోస్తుందా అని
అదే చేయాలండి ఇంకా
మ్మ్ ఈ రోజు ఏ టైమ్ కి వచ్చింది బస్సు ఆ టైం కి ఉండండి రె ఎట్లనే లేటే వచ్చింది కదా ఆర్ టి సి టైమింగ్స్ అంటే తెలుస్తది మార్నింగ్ బానే వస్తాయి ఆ టి సి వి
రేపు కూడా ఆఫ్టూనే పోతే బెటర్ కదండి
ఆఫ్టర్నూన్ ఏ వాళ్ళు కూడా ఆఫ్టర్నూన్ వస్తారన్ త వేరే వేరే పండు మీద వస్తా అన్నారు మ్మ్ అంటే ఒక దాంట్లో పెట్రోల్ లేదని అప్ అక్కడే పెట్టేసి వచ్చారంట
హ్మ్
మరి రేపు ఈవెనింగు ఎక్కించ్ క్కోని వెళ్తుందిలే మధు
అవునండి తిన్నారా
లేదు ఇంగా
ఎందుకు
ఇంకా అయితుందండి మమ్మీ ఇంకా ప్రిపేర్ చేస్తుంది
ఏం స్పెషల్ అండి ఈరోజు వెనస్డే కదా అవునండి ఈరోజు తినలేదా ఎగ్ మీరు
తిన్నా తిన్నా
తింటారండి మీరు ఎటు హూ
వెడ్నెస్డే కదా కంపల్సరీ ఏయాల్సిందే
అయ్యో వెడ్నెస్ డేటా
అవును
ఉహు
నేను అదేంటి ఆ చందమామ మూవీ చూస్తున్నా కొత్త మూవీ అన్
కొత్త మూవి వచ్చింది ఇంతలోనే కొత్త మూవీ యా
అవునండి నా దృష్టిలో చందమామ కొత్త మూవీయే
చి ఎవరికి చెప్పకండి ప్లీజ్ చచ్చిపోతారు
నేను చూడనేలేదు ఇప్పటి వరకు అది
బాంటుందండి
అదే చూస్తున్నాను కాజల్ అంటా దాంట్లో చాలా ఎంగుగా ఉంది దాంట్లో
అది దాని ఎర్లీ స్టేజ్ లో తీసిన మూవీ అండి యంగ్ గానే ఉంటది
అవునవును ఇప్పుడు అట్లనే ఉందిలే
ఏ ఇప్పుడు అంటే అమె పెళ్లయి ఒక
అంటే అప్పుడు అంతే అంతేలే ప్లాస్టిక్ సర్జరీ చేసు కునే ముందు అట్లా ఉంది ఇప్పుడేమో ఇలా ఉంది ఒకప్పుడు బాగుందిలే ఎంత ఎంగేనా ఎంగే కదా సమంతా కూడా అలానే ఉంటుండ ఏ మాయ చేసావే మూవీలో మేంగ్ ఉన్నప్పుడు మూవీస్ బాగుంటుండే సీతమ్మ వా లోసినిమాలు చెట్టు దూకుడు మూవీస్ లో ఇప్పుడే చెప్పాలి క
ఈరోజు మాము ఏఐ ఏయం అదే ఏఐ స్పెషలిస్ట్ పెడితే అయిపో కదా అనుకుందంట అదేదో చెప్తే ఈ రోజు పెట్టేస్తే అయి
అయ్యో అవునా మార్నింగ్ బట్
ఆ అసల ఆ ఆ వేరే పని చేదాం మ్యామ్కైతే ఆ ఏం తెలీదండి రి పోర్ట్ సబ్మిట్ చేయాలంటే ఆ రిపోర్ట్ ఎడిట్ చేయాలి దాని కోసం
అవునవును ప్రాజెక్ట్ కూడా చెయ్యాలండి రన్నింగ్ ప్రాజెక్ట్ అంట
అది మీరు చేస్కోండిగా
ఆ ఆహా మిగతా వాళ్ళు రిపోర్ట్ చేస్తారా
అది ఆ రిపోర్ట్ వంకలు పెడుతుందంట అండి పాజిట్ ఏమో వంకలు పెడతా లేదంట
అవునా
మ్మ్
ఏమి లే సగం అయింది ఇంకా సగం కాలేదు లాస్ట్ కి చూపిస్తాం అని చెప్పాలి
మ్మ్
ఎక్స్టర్నల్ కి చూపిస్తామని చెప్పాలి
అదే చెయ్యాలి ఇగ
నేను ఆల్రెడీ ఒక్ కటి చేసినా అది రన్ చేయాలన్ అడి అంటే ఓన్లీ బ్యాకెండ్ రన్ అయి తుంది సెంటెన్స్ క్రియేట్ చేయలేదు ఇంకా
చెయ్యండి ఎందుకు అట్లా ల్యాగ్ చేస్సురు
ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేయ చేసినంకా చూద్దాం అంటే మనము ఎట్లుండాలంటే ఏ ఐ కదా ఎవల్యూట్ చేసేది ఎ ఐ నీ కూడా దాని లోపట పెట్టాలి ఒక బాట్లా పెట్టేసి మనము అంటే మనము ఇచ్చిన వర్క్ ని అది అనలైజ్ చేసి ఇవ్వాలి సో అది నాకు ప్రాంమ్ట్ కావాలి దానికి
అయ్యో
దానికి ఎంత చెప్పినా అర్ధం చేసుకోవట్లేదు అది అం అంటే నేను చాట్ జిపిటి యూజ్ చేయట్లేదు కదా విఎస్ కోడ్ లోనే గిత్త పైలట యూస్ చేస్తున్న
ఆహా
హూమ్
మీకో విషయం చెప్పాలా నైటీ అప్ లోడ్స్ అయిపోయాయి
పర్లేదండి మా వాళ్ళ అంతా చెక్ చేయరు ఉండే ఉంటాయి కానీ చెక్ చేయరు మా వాళ్ళు అంతా అవును పక్క
పక్క కేర్ లెస్
ఆహా
సేమ్ టాపిక్స్ పెడతారా మనకే మంచిది ఇంకా
అవును సేమ్ టాపిక్స్ అంటే ఏటీ వన్ టాపిక్స్ కాదు
మళ్ మళ్ళా మాట్లాడతానండి మీతోటి బాయ్
బాయ్ బాయ్